హలో
తిన్నార మేడం
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నా మేడంమ్ జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కింద నా డిన్నర్ అయిపోంది
మాదా అండి వంకాయ్ టమాటా
వంకాయ టమాట అమ్మో వంకాయటమాట చాలా డేంజర్ రెర్ అవి చాలా నొప్పులు ఉంటాయి కద మేడం వంకాయ టమాటా ఈ టమాటా కూడా చాలా కొంత హెల్త్ ఇష్యూస్
ఊ అంటే ఇంకా మా
వంకాయలు బెండ ఆ చెప్పండి మేడం
వంకాలు
టీ వంకాయలు
వమ్ అంటే మా మమ్మీ కుక్ చేసిందండి ఇక తప్పదు కదా తినడానికి
ఆ కనీసం అది మన ఇంట్లో ఉంటాయి కదా రేరు ఈ పచ్చళ్లు ఇట్లు ఉంటాయి కదా సమ్మర్ సీజన్ కాబట్టి మాడికాయ పచ్చడి కాని నిమ్మకాయ పచ్చడి కాని ఉంటాయి కదా ఆ పచ్చడిని వేసుకుని తిన కాగానీ ఈ వంకాయటమాటయితే వాల్లోచారే డేంజర్ మేడం మ టమాటా తిన్న కిడ్నీలో ప్రాబ్లమ్ అంటారు వంకాయ తింటే మోకాలు నొప్పులు అంటారు అసలుకే నేను మనకు పడ మ నేనైతే మా ఇంట్లో మా ఇంట్లో వా ఎైతే పంటా అంట మాత్రం ఇంత ఒక కొంచెం పెరుగు గాని ఏమన్నా పచ్చడి ఉన్నా గాని జస్ట్ లైట్ గా ఆ రోజు పెరుగుతోని ఎక్కువ తినేసి చప్పుడేక పడుగుంట మేడం ఈ వంకేట మండం మాత్రం అసలుకే ఎగ్ రైస్ జేసినం
అంటే ఎంకరేజ్ చేయపోవడం పర్లేదు మంచిదే కాని అసలే తిన కుంటుండదండి అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి చెబితే ఏం కాదు అంటే లైక్ ఒక టూ మంత్స్ కు ఒకసారి త్రీ మంత్స్కి ఒక్క సారి ఏం కాదండి
అంతేనా మేడం
హామ్ మీ మీరేం చదువుకున్నారండి య
మేము మన ఇది టెన్త్ టెన్త్ అయిపోయింది మేడం టెన్త్ వరకు తర్వాత ఇంకా మిగతా చదువుకో మేడం మీకు ఓన్లీ టెన్త్ వర్క్ బిజినెస్ మేడమ్ నాది బిజినెస్ ఇంకా నాకు చదువు అంటే నాకు చదువు అంతగానం అ చ్చిరాలి మేడం ఇంకా చదువు ఆపేసిన అంతా ప్రిజర్వ్ అంతే అంతాని చదవాపేసిన టెన్త్ వరకు టెన్త్ పాస్ మేడమ్ తర్వాత చదువుకోలేదు వేరేగా బిజినెస్ వ్యాపార నడిపించుకుంటారు
బిజినెస్ చేస్తారా అయితే మీరు
ఆ అవును మేడంమ్ బిజినెస్ చేస్తాం మేము
ఉ ఒకవేళ మీరు హయర్ స్టడీస్ చేస్తే ఏం చేసేటోళ్ళండి
ఇక అంతగానం ఇ అంత ఏం లేకపోయది మేడం ఆ టెన్త్ వరకే ఇక చదువుకున్నా ఇంకా స్టడీస్ గురించి ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం అలా అనేసి అది చదివితే ఇది చదివితే లాయర్ చేసే చుండు డాక్టర్ చేసేసిండు ఇదంతా ఏమి లే నాకు హోప్ లేదు ఇంగ స్టడీ మీద అలా నేను ఏం చెప్పినా నువ్వు ఏం చేయవు చెప్పలేను కదా లాయర్ అవుతాను డాక్టర్ అవుతాను ఇంజనీరింగ్ అవుతాను ఇవన్నీ ఇంకా అంత లేదు నాకు అలా
హుహుమ్
అంటే మేడం మీఅలవాటు లేదిగా హ్యాబీస్ అంటే ఐ మీన్ హ్యాబీస్ ఉంటాయి కదా ఏమన్నా ఇంట్లో క్యారెంబోర్డ్ ఆడుడు గాని లేకపోతే చెస్ ఆడుడు గాని
నేను కబడ్డీ ఆడతానండి స్కూల్ లెవెల్లో అంటే నా టెన్త్ వ రకు బాగా ఆడాను తర్వాత ఇంకా మా పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేదు
కబడ్డీ కబడ్డీ ప్లేయరా మేడం మీరు
హ్మ్మ్ కబడ్డీ ప్లేయర్ అండి
అంటే స్కూల్ లైఫ్ లోనా లేకపోతే మీన్ మీరు ఏమన్నా మీరు నా లెక్కనే టెన్త్ వరకు నా లేకపోతా బీటెక్ గాని మన డిగ్రీ అ ర ఇంటర్ట్ ఏం చదువుకున్నారు మీరు
నేనా అండి డిగ్రీ చేశానండి
డిగ్రీ చేసారా హుహుమ్ ఏ ఊరు మేడం
హ్మ్మ్ గాజులమండ్యమ
ఓకే ట్వంటీ వన్ లో కబడ్డీ ఆడేది అన్నట్టు
స్కూల్ లెవల్లో కబడ్డీ ఆడుండండి స్కూల్లోండి
ఇండోర్ గేమ్స్ ఏమిష్టమ్ మేడం మీకు?
నో లైక్ టేబుల్ టెన్నీస్
ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్ ఉమ్ ఇంకా
చెస్
ఓకే నైట్ గిట్లా పండుకుంటప్పుడేమన్నా మూవీస్
ఉమ్ హు, అయితే నేనేమ్ పెద్దగా మూవీస్ చూడనండి, మూవీస్ చూడనండి మూవీస్ చూడనండి
ఆహా మూవీస్ చూడరు, నేనైతే నైట్ టైమ్ లో హరర్ మూవీస్ బాగా చూస్తాను మేడం నేను.
ఏదన్నా స్టోరీ చెప్పండి గదా మరి
ఆ ఓకే, నేను రీసెంట్ గా చూసాను మేడం ఒకా అ వ టూ డేస్ బ్యాకు
స
అది మొత్తం హర్రర్ మూవీ మేడం అసలు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అండ్ మస్త్ సస్పెన్షన్ గున్ మేడమ్ ఆ మూవీ వామ్మో చాలా అంటే తే ఒక ఒకటే మేడం ఒక ఇల్లు ఉంటది ఆ ఇంట్లోకి ఎవరైనా వా ఏదన్న ఇంట్లోకెళ్తే ఖతం మళ్ళీ బయటికి రాలేరు మేడమ్ వాళ్ళు అంటే ఇప్పుడు బయ్ ఆ రూమ్స్ మాత్రం చాలా విశాలంగా, చాల పెద్దగా ఉంటది ఒక ముస్లామే ఉంటది మేడమ్ ఇట్లా వచ్చి మేడమ్ ని గిట్ల జాబ్ చేస్ అదిగా డ్వాన్స్ పదిహేను వేలు ఇస్తుది, ఆ రూమ్ ఫీజ తీసేసుకొని అమ్మాయి రూమ్ లోకెళ్తది. ఆ తరువాత రూంలోకెళ్ళిన్ తర్వాత మ్ మామూలుగా మూవీస్ అంటే ఇప్పుడు మనలెక్ క్క బయట మనం ఇంట్లో టీ వీ మనం ఎక్కడన్న కిరాయికుంటే టీ వీ లు గానీ ఫ్రిడ్జ్ గానీ మనం పెట్టుకుంటాం గదా అదీ అలా కాదనట్టు అది మూవీ కదా మూ ఆ ఇంట్లోనే
లేదండి ఈ మధ్య హైదరాబాద్ లో స్టాండర్డ్ లోన్స్ అంటే పార్ట్మెంట్స్ లోనే లైక్ ఫర్నిచర్ అన్ని వచ్చేసేసి గూడ వచ్చేసినాయి, ఫారెన్ లాగనే సేమ్ ఇప్పుడు.
ఉమ్ ఓకే మేడమ్ ఆ ఉమ్ అయితే ఆ ఇంట్లో ఆమె టీ వీ పెడతది మేడం ఆ టీ వీ పెట్టంగానే అక్కడామేమేం చేసిందో మొత్తం టీ వీ స్క్రీన్ ల అంతా అవుపడుతాంటది బయటికొచ్చిందా ఫస్ట్ ఎంటర్ ఎంటర్ కాగానే ఆ ఏంటర్ కాంగనే ఆ ముస్లమ్మ ఆమెకు ఎంత డబ్బులిచ్చింది ఆమె కీస్ ఇచ్చింది అన్ని మొత్తం ఆ టీ విల్నే అవుపడతా ఉంటయి మేడం చానా అరే ఇదేంటి నేను ఇప్పుడు చేసింది మొత్తం అవుపడుతాంది ఏంది అని చెప్పి ఆమే బయటికి పోదాం అని అట్లా బయటికి పోయేసరికి ఎంతో పన్ జేష్నా డోర్ రాదు ఎంతా జేసుకున్నా డోర్ రాదు బయట లోపడ వాయిస్ బయటి రాదు, బయటి వాయిస్ లోపడ పోదు. అంత ఆగమాగము ఉంట ఇగ అంతే కదా మేడం హర్రర్ మూవీస్ అంటేగా అట్లనే ఉంటయి మూవీస్ కదా మనం ఏంచేస్తం అవీ ఎంత ఓపెన్ చేసినా అవి అస్సలుకి ఓపెన్ కావు మేడం అయితే ఆమెకి ఏం చేయాలో తెలువక వేరే ఒక రూమ్ లోకి పోయి ఫోన్ మాట్లాడతా ఉంటదిగా వాళ్ళ పేరెంట్స్ గానీ ఎవరికైనా కాల్ చేద్ ద్ద మని ఒక్కతే అటు బయట కూర్చుకొనీ అట్ సైడు మాముల్గా ఏమంటార్ మేడం ఈ రూమ్స్ ఉంటయిగ అది హాల్ అని కిచెన్ రూమ్ అని. ఆ కిచెన్ రూమ్ బోయ్ అక్కడి నించి ఆ కిటికి పక్కడినించి మాట్లాడతా ఉంటది మేడం.
హ్మ్
మాట్లాడ్తా ఉంటే సడన్ గా ఒక అదే ఒక ఏదో లేడీ ఒచ్చి ఆ ఆ విండోస్ ఉంటయి కదా మేడం, విండోస్ పక్క నుంచి గట్ గట్టిగా ఇట్లా ఎవరో తోసేసినట్టు సౌండ్ చేస్తది మేడం రౌన్ చేస్తే అక్కడ కూర్చున్న మనిషి వెంబడే కింద పడే చ్ మల్లా ఆ రూమ్ నుంచి మల్లి ఈ రూమ్ దాకా మల్లి ఉరికొస్తది మేడం. ఉరుకొచ్చి ఆమె అసలు ఎటు పోవాలో తెలవదు అసలు ఏమి చేయలో తెలువదు మొత్తం ఆ రూమ్ లాక్ అయిపోతది. మళ్ళీ తర్వాత ఇంకోక డోర్ తీస్తది మేడం ఇంకో డోర్ దిగంగానే మొత్తం అందులో అన్ని శవాలె ఉంటయి మేడం. మొత్తం అన్ని శవాలు అన్ని అన్ని అట్లనే ఉంటయి. అసలు ఏదిమైతాందో అసలు ఆమెకి ఏం తెలవదు. తర్వాత మొత్తం ఈగ మొత్తుకుంటావుంటది అరుస్తా వుంటది ఎవ్వరురారు మేడమ్ అసలు. ఇగ ఎటన్నా ఒక చిన్న ఒక విండో ఉంటది మేడం ఆ విండోలకల్లీ పోదం అని ట్రై చేస్తా వుంటది సడన్ గా విండోకే విండోలకెళ్ళి ఆ కాలు ని ఇట్ల మెల్లగా బయటపెట్టి ఇట్ల వెళ్దాం ఇట్లా బయటికి ఇట్లావెళ్దాం అనే లోపే అక్కడి నుంచి వెంబడే మల్లి ఆ ముసలిమా ఒక ముసలామా మళ్ళా వచ్చి సడన్ గా దగ్గర్కోచ్చి బా ఇట్లా ఏమంటరు బయ భయం వచ్చినప్పుడు భుమ్ అంటది. అట్లా అనంగానే ఆ చాలా అంటే చాలా భయం ఉంటది మేడం అది మొత్తం మసాలా హరర్ మూవీ అనిపిస్తుంది సూపర్ ఉన్నది మేడమ్ ఆ మూవీ ప అవి ఇట్లరాంగానే మళ్ళీ ఎంబడే ఆ రూమ్ లోకి మళ్ళీ పడిపోతుంది మేడం మళ్ళీ అదే రూమ్ మల్లఅదే కిచన్ రూమ్ లా పడతది మేడం పడగానే అసలు ఆమెకు ఏం చేయాలో తెలువక అమె ఫోన్ కి ఇంకో వేరే ఫోన్ కాల్ వస్తది ఆ ఫోన్ కాల్ తోటి ఇట్లనే ఎక్కడ ఉన్నావ్ అది ఇది అని చెప్తే ఆ అడ్రెస్ ఆ లోకేషన్ లో లొకేషన్ సే ప్రజెంట్ ఇక్కడ ఉన్నా అది ఇదని పెడతది సరే నువ్ ఏం భయపడకు ఉన్నాయి మేము వస్తున్నాం అని చెప్పి. ఇ వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వచ్చేస్ మేడమ్ వాళ్ళు ఇగ నా తిట్ గారి వాళ్ళ మార్నింగ్ వరకు వస్తామని చెప్పి వెంబడే ఇగ వాళ్ళు రా వాళ్ళు అటూ వాళ్ళు ట్రావెల్ చేస్తుకుంటారు ఇక్కడ స్టోరీ నడిచేది నడ్తనే వుంటది మేడం మొత్ మొత్తం వర్షం పడుతాంటది ఆ కిటికీ మొత్తం ఊగుతాంటయి అన్ని సపుళ్ళులైతంటె ఆ ముసలా ఎక్కడ పడితే అక్కడనే అ విండోస్ కాన్నే అటు ఇటు తిరుగుతాఉంటది మొత్తం ఇగ బయటకి చూద్దాం అంటే మొత్తం చీకటి మేడమ్ మస్తు ఘోరంగా వుంటది మేడం ఆ మూవీ.
హామే అవునని
హా మొత్తం సడన్ సడన్ గా మళ్ళీ ఏమెయితది మళ్ళీ సడన్ గా కరెంట్ కరెంట్ పోతది. తది మేడమ్ కరెంట్ పొంగనే మే ఒక్కమనే బిక్కు బిక్కున అటు ఇటు వాటు ఇటు తిరుగుదామని పోతా వుంటె కరెంట్ లేదు కదా ఏటుపోతందో తెలువదు సడన్ గా ఒక క్యాండిల్ పట్టుకొని మళ్లీ ఎదురుంగా ఒక మనిషి వస్త తది సడన్గా ఇట్ల క్యాండిల్ పట్టుకుని ఎదురుంగా మనిషి రాంగానే కతం స్ చూడంగానే కథ మొత్తం డెవిల్ ఫేస్ ఎట్లుంటది హర్రర్ మొఖం ఆ హర్రర్ ఫస్ చూస్ కొని అ దడ్స్కుని కళ్ళుదిరిగి కింద పడిపోతది కింద పడిపొంగనే ఇంగ ఆ తర్వాత ఆమె భయపడి ఆమె వెళ్ళిపోతది ఆ వాళ్ళు నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి వాళ్ళ వాళ్ళందరూ వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ కింద వచ్చిన్ ఇది మంచి ఇది అంతా ఎవరు చంపేసిళ్ళటుగా ఈ రూమ్ లో అది ఇ ఈ విండోస్ డి ఇక్కడ ఎప్పుడైనా రావద్దు అది అని చెప్పి వాళ్ళ ఒక వెహికల్ మాట్లాడుకుొని ఆ వెహికల్ లో తీసుకొని వెళ్ళిపోతారు మేడం ఇది స్టోరీ మేడం
సూపర్ ఉందండి స్టోరీ చూడాలా ఇంకా లైవ్ లో చూస్తే
అదే లైవ్ లో ఇప్పుడు టై లో ఏం మాట్లాడుత మన మనం ఎక్కడ కూర్చున్నా మన వెనకనే ఏదో ఉన్నట్టు బయటికి గుస్తే మొత్తం చీకటి వామ్మో అన్ని చెట్లు అసలు మనం మామూలుగా ఏదన్నా ఏమంటారు ఏదన్నా కవర్ గ ఇట్లా ఇప్పుడు ఏమన్నా బయట వేయ్యాలన్నా అని భయమే మేడం చాలా డెంజర్ మేడం హర్రర్ మూవీస్ అంటె ఎంత థ్రిల్లింగ్ ఉంటే అంత భయం మేడం ఓకే మేడం మరి హవె నైస్ డే
థ్యాంక్ యూ అండి విష్ యూ ద సేమ్
స సర